హలో గుడ్ మార్నింగ్
సుభోదయం
ఏం చేసానువు
ఏంచి ఎట్లా కొంచెం గట్టిగా మాట్లాడు
ఏం చేస్తాన్నా
చోట్ల పంది పరలనట్టు పలుతున్నా బీడ్లు పైన్
పది బల్నా నేను ఏం చేయలేందరేమో వస్తా ఉంది నాకి
పనుకోకుండా ఊహల్లో తేలుతా అంటవా నువ్వు ఇంతసేపు
స్నానం చేసి కుచోనన్న గుడిగబోదామ్మనీ
అవునా
హమ్
ఆహ
ఏం చేసేది
నాకు నిద్రరాల ఆ పడిశమ పక్క
హ
బుద్ధి లేక వేరుపా దగ్గర ఆ వండువు పీగిస్తే ఐబ్రోస్
నేన్ గూడ్ పీక్తాన్రా
వద్దు ఒకసారి తీగి ఇచ్చినందుకి ఇంతవరకు మంట మంట వస్తుంది నాకు
కానుద నా దగ్ర ప గీచ్చ కొ దచ్చికదా
ఆ
నేన్ తీటీజీ నింటా
అ నను ఇంత పోయి తెలియదులు ఆగ జీవచ్చుకోండను
అంతే స్టార్టింగ్ లో అంతే ఉంటుందిలే మళ్ము ఉండది ఆ
అంటే ఇవి వాస్తాయంటారు
ఆ అది ఏముండ మామూలుగా ఇది ఐస్ క్యూబ్స్ ఉంటానులా ఐస్ క్యూబ్స్ అవన్నీ పెట్టుకుంటా ఉంటే తగ్గుతాయి
అంటే ఇది ఒక్క రోజులో పోదా
ఒక రూపత్ తంచుిన అనిగా తగ్గిపోతుంది అది వెంటనే
హ
వగు రోజులనే కూడా
ఇంటికి పోతే అన్ని ట్రై చేస్తాం
హ
ఈ మంటలు వేస్తాండి అవన్నద్ద్ర వచ్చింది కళ్ళు మంట వేస్తాని గొంతు ఇదిదో లా ఉంది ఒక పక్క బ్లాక్ అయిపోయింది వ వమిట్ అే నా
ఆఫీస్ కన్నా పోతే ఆఫీస్ లోన్నా హాట్ వాటర్ ఉంటండ ఈడ ఆడనే
మా మా పీజీలో ఉంది మిషన్ మన ఇప్పుడు మన హ మన ఆఫీస్ లో ఎట్లుంది మిషన్స్ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ అట్లాటివి ఉన్నయి మా ఫ్రిడ్జ్ లో
అవునా పెట్టుకో ను పెట్టుకోవచ్చా
ఏంది
హాట్ వాటరా
అట్ల కాదు నేను చెప్పేది, ఇప్పుడు మనం మిషన్స్ ఎట్లు ఉన్నాయి. ఆఫీస్ లో అట్లాంటివి ఉన్నయి అంటుండేది. కోల్డ్ వాట్రూ, నార్మల్ వాట్రూ, హాట్ వాట్రూ.
నాకు ఉన్నారు స్టవ్ కూడా ఈయరు
ఉ మీ మీ ఆంటీని కాంచిమని చెప్పు
వద్దులే ఆడ బెసానికి
చా నీట్ గా నీట్నేెస్ ఎక్కువ
మా పీజీలొ కదా
ఆ
బయట స్టార్ల అందరు రావచ్చు
ఉ కింద ఆంటీ నేమో బాగుంది వాళ్ళిలు అ పైన ఎందుకు ఇటికలను ఎంత గలీజుగ పెట్టు కున్నారో
ఆ కింద వాళ్ళదే అంట ఇది ఏమంటే అది ఏమంటారు లీజుకు తీసుకున్నారంట ఆ లీజ్ తీసుకున్నారంట అయినా కింద వాళ్ళు కొంచెం చూసుకోవాల కద ఆ ఏమి చేస్తారో ఏమొ
ఆ వాళ్ళు ఇవొ ఒకసారన్న వచ్చినారా పైకి
హ ఏమొచ్చినారు అంతకు ముందు ఒక ముస్లామే ఉండే
అ
కిందామే ఉంది ముస్లామా ఆమె తింటా ఉం పోతా అంటది పైకి వచ్చి ఏదన్న బిర్యానీలు పల్ ఐస్లు ఎవన్న
బిర్యానీ కూడా చేస్తారా పీజీలో
ఓ ఓ కాలంలో చేసిండా
ఆఓహా
ఐదు నెలు ముందు చేసెండా
ఫస్ట్ లో కొంతమంది ఉన్నప్పుడు ఏమన్నా చేస్ అయన కొంతముందే కదా మీ పీజీలో ఉండే మా పీజీలో ఉండే అంత కాల్ బగ్ కూడా లేరు కదా
ఆ అది కూడా ఏమి బిర్యానీ లాభ కూడా ఉండదు నేనన్నా కుష్కా చేస్తా చుడు ఆ టెస్ట్ కూడా ఉండదు
మ్ ఫీస్ ఉంటాయా ఒక కేజీ వేస్తారా అందరు
ఆ అప్పుడింగ హాఫ్ కేజినేనేమో
మ్ చేపూ మా పీచి లో చూద్దాం పోతాను వనికి అలా ధమ్ బిర్యాని పెట్టింటే తీసుకొస్తా క్యారీ
మ్ తెచ్చకోవచ్చుగట్న్నా
నాకు ఒకదానికే పెడతారు అనుకుంటా బాక్స్ లో పెడతారో లేదో
అదే దన్ దగ్గర ఇచ్చింది మ్
అ బి పన్ననీర్ బిర్యానీకి ఎవరు ఉండరు, మనం ఎంతైనా పెట్టుకోవచ్చు కానీ చికెన్ బిర్యానీ మనం ఎంతగావాలంటే అంత పె మళ్ళీ బాక్స్ లో పెడతారు లేదో తెలియదు
మ్ పన్నీర్ పేడ్ అర ఎంతగాలండి అంత
పక్కన పెట్టేసుకుంటారు అది మనమే పెట్టుకునే పన్నీర్ బిర్యానీ పన్నీర్ కూడా సపరేట్ పెడతారు మళ్ళీ వెన్న నక్స్ డే వచ్చి చికెన్ పెడతారు ఇది మష్రూమ్ మష్రూమ్ కర్రీ అట్లా చేస్తారు
చికెన్ కూడా వాళ్ళే వేస్తారా లేదంటే మీరే వే
ఆ చికెన్ కూడా బౌల్స్ లో పెట్టుంటారు ఆడ చూంటాడు ఆంట్స్ కొన గుంత
ఉంటాయి
నిజం తిన చూ ఒకటన్నట్ంది
అవునా
బాగు ఉంటది ఫుడ్డూ ఈ రోజు కూడ పాయసం తిన్నావ్ కదా బాగలే
ఆ ఆ
ఉమ్ బాగుంటది లాస్ట్ వీక్ చేయలే ఈ వీక్ మళ్ళీ చేస్తున్నారు
ఉ హు ఫైవ్ తౌసండ్ ఫైవ్ హండ్రెడా
సిక్స్ తౌసండ
సిక్స్ తౌస్ సండా
బాగుంది నిజం మాకి చానా వర్త్నిపించ ఆ ఫుడ్ కూడ బాగుంటది టిఫిన్స్ అన్నీ బాగుంటాయి. ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీస్ కూడా మీరు తింటా అంటారు కదా తీసుకొస్తాను. పప్పు అట్లంతా ఇంట్లో చేసినట్ ట్టే ఉంటది నీక్ ఇంట్లో తిన్నటు ఫీలింగే వస్తుంది అసలు మీదంతా చానా ఇ కర్రీ వాటర్ వాటర్గా ఉంటది కదా అసలు అట్లంతా వాట్ టర్ అనే ఉండదు అసలు ఇంట్లో చేసినట్టు ఉంటది నాకైతే. ఎక్కువ నీలేమి వెయ్యరు చిక్కగ ఉంటది కర్రీ గూడా నూనె వంకాయ కర్రీ కానీ పప్పు గానీ మా ఫ్రెండ్ తిక్కల్ దే గానీ ముందు మంచి పీజీ తీస్ కుంది తిక్కల పాప అయినా కూడా
అవునా అ
మంచి పీజీని చూస్ చేసుకుంది
ఉమ్
ఉమ్ కానీ ఆ పాప తిని సావదు ఒక పూట తింటే రెండు పూట్ల తిని సావదు.
ఉమ్
రోగం వచ్చిపోతుందేమో.
అదే దోస్త స్ మాక్ కుంది మా అన్నము హాఫ్ బాయిల్డ్ రైసూ
ఉమ్
ఊరికే ఆరు వేలు కడతాన్నవ్ అంటే మెయింటెనెన్స్ లేదు ఏమి లేదూ. ఏందో ఫుడ్ ఉండదూ.
అవి క్లీన్ చేస్కోనే వాళ్ళు కూడా రావట్లేదా?
ఉహ్
కి క్లీన్ చేసే వాళ్ళు కూడా డైలీ వస్తారా?
ఆ డెలీ ఏం రారెనా ఏదో మూడు రోజుల తర్వాత వస్తారు
ఉహ్ మాకైతే డైలీ వస్తారు.
ఆ మా రూమ్ లో చూడలా అంత దుమ్ము దుమ్ముమే ఉంది.
ఉమ్ మాకు డైలీ వస్తారు వాష్రూమ్ క్లీన్ చేస్తారు. ఇంకా కింద ఫ్లోర్ ను మాప్ వేసేసి పోత్తరు
మా పక్కన వీధిలో కూడా ఉంది ఒకటి ఏదో ఈజీ పీజీ లో కూడా నేను తిన్నాను, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఆ పిజీలో కూడ్ బిర్యానీల్ పెడతారు చికెన్లు పెత్తరు బాగుంటది ఫుడ్ రోజు క్లీనింగ్ చేస్తారు. ఫైవ్ హండ్రెడే మళ్ల మెయింటెనెన్
ఉహ్ అవునా మాది టూ తౌసండ్ అడ్వాన్స్ తౌసండ్ మళ్ళీ మెయింటెనెన్స్ కి థౌసండ్ కని ము థౌజండ్ ఇస్తారు.
ఆహా దీంట్లో అట్లనే ఫైవ్ హండ్రెడే మెయింటెనెన్స్ కి అంత మళ్ళ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డ్రింక్
ఉమ్ మాది ఉమ్ దానికి లిఫ్ట్ కూడా ఉంటది. రెండు రెండు వాషింగ్ మిషన్
ఉమ్
నిన్ ఉతుక్కునేటుంది చాలా స్పేస్
ఉహ్
ఇంకా కింద కూర్చొని తినే టేబుల్స్ అన్ని ఉన్నాయి
ఆ
ఉమ్ కింద కూర్చొని తినచ్చు అడ కింద ఇప్పుడు ఇట్ల ఎట్లా ఉంటాయి. డైనింగ్ టెబల్స్ హోటలు ఉంటాయి సోఫా ఉంటాయి
ఆహా
సే చేసేదంతా చేసింది పక్కన కుడిచి చేసే కిషన్ పక్కన ఇద్దరు అబ్బాయి లే చే సది
నానా
అవును ఆ ఆయన కూడా బాగుంటుంది తెలుగు వాళ్ళు తెలుగు కాదు వాళ్ళు హిందీ వాళ్ళ అయినా కూడా టేస్ట్ బాగుంటుంది
హిందీ వాళ్ళే అంటా బాగా చేసేది
అవునవును కారం బాగుంటా చట్నీలు చేస్తారు రెండు ఒకటి సాంబారు అప్పలం ఈరోజు
రోజూ ఉంటందా అప్పలము అట్లా
టూ డేస్ త్రీ డేస్ ఉంది ఇంకా టైట్ ఇటు ఫుల్కా ఉంటాయి కదా ఫుల్కాలు ఫుల్కా ఫుల్కా
ఆ ఆ
పుల్కాలు మళ్ళచ్చి అదే ఇ అది బీట్రూట్ ఫ్రై
అవునా నాకు ఏమి పెట్టారు తాలింపులు
ఇడా అన్నీ కుడతారు కానీ మనం మేము నైట్ కాబట్టి మిస్
అవునావు
హ్మ్
ఈగ ఉండి ఎమ్ చేయలేమ్ నేనైతే రేపే వెళ్ళిపోతానమ్మా
హ్మ్ నేను రేపు వెళ్ళిపోతా ఆఫ్టర్నూన్ అయిపోతే ఇంకా అట్లా మ్యాక్ పో బట్టలు చద్దాను నమో అ చూసే అయిపోతే
నాకు ఏంటంటే అలర్జీ వస్తుంది
సర్లే బాయ్
ఆ బాయ్
హ్మ్